ఏం చేస్తాండావ్
ఏమి చేయల. వచ్చినా. కూర్చున్న. వేరు ఆ
తింటివా?
తిన్నా లడ్డూ చేసింది తిన్నానే.
ఏం లడ్డునో
మోతి కిర్ లడ్డు
ఎట్ల చేసేది?
ఫస్టు శనగపిండి ఒక గిన్నెలోకి తీసుకొని ఒ కప్పు
మ్
దాట్లేకి కొంచెం లైతుగా చాలా బాగా నీరు నీరు అయ్యేటట్టు కలుపుకోల్ల. ఉండల్లేకోకుండ
ఆ
అంతా కలుపుకొని బాగ కలుపుకోవాల నీళ్లగ.
ఆ
ఉంటలనేమ్ ఉండకూడదు అస్సలు
ఆ
ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటావ్
మ్మ్
బాగా హీట్ అయితానే బూంది జల్ ఉంటాది కదా
ఆ
మా ఇంట్లో జల్లెలు లేకుం అయితే బొక్కల బొక్కలు ఉండేది ఏదో ఉండేది కట్ట లాగా అది పెట్టి యేసిన నిను యేసి ఇంగా తీ తీసినా బయటికి
హ
ఆయిల్ అంతా వొడ్చిపొయెంత వరకు పెట్టి తీ తీయాల్ల
అవునులే
ఇంగా తీసినాక ఇంకా ఆయిల్ అంతా మళ్ళీ ఎగింది ఆయిల్ లో ఎచాంల్ల ఫస్ట్
ఆ
నెయ్యిలో అయినా ఎంచుకోవచ్చు కానీ నెయ్య అంతలేదు
అవునులే
ఇంకా అదంతా గిన్నెలో పోసుకుంటాం పక్కకి ఆయిల్ ఆ గిన్ని కడుక్కొని దాంట్లో ఒక పెద్ద గ్లాసులు రెండు
ఆ
ఆ గ్లాసులు నీళ్ళు పోసుకుంటావు
హ్మ్
సన్న గ్లాసులతో మూడు గ్లాసులు షుగరు చిన్నవి కాఫీ తాగుతారు చూడు అట్లాంటి గ్లాసులు
అవునులే
పోసి బాగా ఇంగా కలుపుకుంటా ఇంకా హీట్ లో పెట్ కొన్న
హ
ఇంకా యలక్కలు కొంచెం మిక్సీ లో గాని దంచుకోని గాని ఎదొ ఒకటి చేయల్ల పొడిగ లాగ వేసి ఇంగా దాంట్లో తిప్పల్లా దాన్ని ఎసి స్మెల్ వత్తాది బాగా
అంటా
పాకంలాగా తయార అయితానే అంటే కొంచెం జిడ్డు జిడ్డు వత్తాది పట్టుకుంటానే బంక బంక
అవునులే
అప్పుడు ఇంకా దింపు పక్కన ఎంచుకొని పెట్టుకొని ఉంటాం చూడు శెనిగిపిండిది
అవునులే
అది దాంట్లోకి యేసి రొంచేపు ఉడకనియ్యాల బాగా అప్పుడు ఒక చెంచా నెయ్యి ఎత్తవ్
అవునులే
నెయ్యి యేసి బాగా తిప్పాల్ల అది నీళ్ళంతా నీళ్ళు లేకుండా గట్టిగా కావల్ల అది
అవునులే
అట్లా అది ఎత్తుకోవాళ్ళ కున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి
ఆ
సల్లాగా అయ్యేంత వరకు అట్ల అయినా దింప్పుకోవచ్చు లేకుంటే అట్ల అయినా పెట్టుకోవచ్చు
హ్మ్మ్
ఎంచుకో అప్పు నూనె సపరేట్ అయితది రోంత పక్కకి ఆ నూనె అంత ఉంచేసుకుంటాం ఆ అది మళ్ళా అయినా యూస్్ చేసుకోవచ్చు లేకుంటే పడేయనయిన పడేయొచ్చు ఇంకా కొంచెం చల్లగా అయినట్టు అయితేనే కొంచెం ఒక రకంగా హీట్ ఉంది అడటి కొంచం ఇలా నీళ మెత్త మెత్తగా ఏం బాాల్య ఏచ్చిపోయింది అన్నట్టు అనిపిస్తుంది
ఆ
కూర చల్లారిందంటే కొంచెం గట్టిగాయితాయి సేమ్ అట్లద కావాల్సింటే నీకు ఈ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు
అ
ఇంకా మనక ఏమి ఇంట్లోక గట్టి ఏం అవసరం ఉండదు కట్టి ఏయ లేకుండే కలర్ ఏయల అనుకుంటే వేసుకోవచ్చు
అంటే మోతీ లడ్డు అంటే చిన్న చిన్న రౌలు రవుల తర వస్తుంది అది తినేటప్పుడు కానీ అట్లా దచ్చింద ఇది
చెంది అదే అది ఎలిడితే ఏసినం గదా
ఆ
ఒకవేళ మన దగ్గర ఆ జల్లుెలు లేదంటే మామూలు వడలు వేసుకుంటాం జూడు
కనుక చేసిండద
ఒకవేళ జల్లులు లేకుంటే వడళ ఎట్లా వేసుకుంటాం అట్లా వేసుకుంటాం ఏమంటే లావు లాగా వయ్యకూడదు గుండ్లలాగా
ఆ అలా చిన్న హోల్స్ ఉండే తీసుకుంటె సరిపోతుంది
పోసి అంత మిక్సీకి అట్లా బరక బరకగా ఆడించుకుంటాం
చేసి యూట్యూబ్ లో పెట్టాల్సింది వీడియో తీసి
ఇ ఏమో
ఏమో
ఫస్ట్ టైం కదా చేసిండేది
ఆ
ఏముంటది అదే మాను అన్కంట అంటే కానీ టేస్ట్ బాగుంది సేమ్ అట్లా వచ్చింది స్ే బయట కొంటాం చూడు అట్లే ఉంది ఏమంటే కలర్ ఒకటి లేదు ఉంతే ఇది ఎల్లో కలర్ లో ఉంది అదయితే రెడ్ కలర్ లో ఉంటది
ఆ
కొంత డిఫరెన్ట్ ఇంకా కావాల్సి అంటే మా ఇంట్లో అయితే ఇంకా అవి లేవు విత్తనాలు వేస్తారు కదా దాంట్లోకానీ అవి లేవు వీ దోశ విత్తనాలు ఇంకా బాదం అవి వేసుకుంటే అచ్చ నేను అబ్డప్పుడు అనుకొని చేసినా గట్టి ఏమేలే ఒక హాఫ్ అన్ అవర్లా అయిపోతది పెద్ద లేట్ ఏం కాదుా
బాగుంటది లడ్డు అది
ఇది కూడ బా స్మూత్గా ఒచ్చింది అందులో ఏమంటే నేను స్వీట్ తక్కువ తినేది కట్టి తినలేకపోయినా కాగాని టేస్ట్ అయితే బాగుంటంది ఉ
అంతే ఒకటి రెండు
ఊ
మళీ హార్ట్ అయితే తింటా ఎంతైన స్పైసీ స్పైసీ గుంటే ఎంత ఖారం అయిన ఉన్ని తింటా తినదైతే స్వీట్ అయితే తిన్లేను అంతే ఇంగ ఎస్ అడ్డ అయితే ఇంగ వడల్ చేసింటిన ఇంగ అదే నూనె ఉంటే అట్లే బోసి చేసిన ఇంకవి
ఏంబోడలు మెరపకాయ్ వడల ఎరగడ్డ వడలా
ఆ
పిండి సేమ్ కల్పుకుంటము దాంట్లోకి ఒక మ్యాంగో ఉంటే మ్యాంగో తురుముకోళ
మ్యాంగో తరుముకొని వేసుకుంటావు ఎరగడ ఎరగడలు కట్ చేసుకుంటావ్ కొంచం కారం లైట్గ
కారము ఉప్పు ఇంగ వేస్తేనె ఇంగ అవే కదా ఆ వంట సోడ ఏయ్యధు యడ గ్యాస్టిక్ అది వస్తాయ్
ఊహు పిండి పిండి ఉంటాయి
మేమేస్తాం కదా ఇంట్లో వంట సోడనే వాడము మేము మెత్తగానే వస్తాయి వంట సోడ అది అది గ్యాస్ట్రైక్ అది గ్యస్టిక్ ఎక్కువ అది ఏ ఏయ్యిపోయినా కానీ వస్తా మత్తం మేము ఎప్పుడు చేస్త అట్ల వంట సోడ కొన్ని చేస్తాం మెత్త వస్తాయి ఏంటికి రావు
ఓ
పకోడాల తర చేసుకోవాలంటే ఎక్కువ ఎరగడ్డలు కావాల తక్కువ శనగ పిండి వేసి మామూల వడ లేకి గానీ యడ ఏయ్యము మిరపకాయ్ బజ్జీలు చేస్తాము టమోటవే మామూలువి ఎరగడ్లు త ఎరగడ్లు కోసి యదంట్లికి వెయ్యము వంట సోడ అది గ్యాస్ట్రిక్ ఎక్కువ కాబట్టి ఏయ్యకు పోయిన వస్తయ్ మెత్తగ
హు
ఇంగ పకొడలు కూడ చేసుకోవాలంటే ఎక్కువ ఎరగడ్లు కోసేసి లైట్గ శేనిగి పిండి కలిపి కొంచెం కొంచెం నీల్లు ఎసుకొని సరిపోతుంది చే ఆ చేతి పట్టుకుంటే గట్టి గట్టిగ రావ్వల అట్లా చేసుకొని నార్మల్ డేస్ ఉంటే నూన్లే పకోడాలయితే
ఉ హు
దాంట్లోకి కూడా యాడ ఎయ్యం వంట సొడ
ఎయ్యామాక్
ఆ నా నేను ఏడున్నప్పుడు ఎస్తాఉంటే ఎక్కువ ఏకో వచ్చిప్పుడు సాధ టింగ్ వేస్తంది కొంచెం ఏం మొద్దు అంటడు చోడ అంట చడ ఏగిపోయినక వస్తాంతుగా కానీ అప్పుడు చూపిస్తే తంటే మెత్తగానే వస్తాయి ఏం గట్టుగా ఉండే లేదు పిండినీ కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది
హ
అ ఇకా ఏం చేయలేదా
స్ ఉండయి ఇంగ రోటి జేసిన
ఆవును లే
ఇ అంతే ఇంగ ఏమన్నా టైమ్ దిగుతే ఇ ఏంటి వన్నా ట్రై జేత్
చేసినప్పుడు అట్లా వీడియో తీసి పక్కన పెట్టుకొండి మొబైల్ లొ వీడియో తీసి ఆ నెక్స్ట్ ఆడియో నువ్ ఆడ్ చేస్కోదాననికి ఇన్షాట్ లో చేస్తావ్ గా అదేట్లా
నెక్స్ట్ టైమ్ నుంచి ట్రై చేస్తా ఆ బెంగళూర్ పోతే ఇంకేమి